చెయరాక చేయతాంది కావచ్చు
కావచ్చు అద నా మరి మనకు అంత ఐడియా లేదు ఇప్పుడు నాటి సైడ్ పోతే తెలుస్తుంది అసలు ఇట్లా చేస్తున్నారుార ఏందని అని నేను ఇ మా మా సైడే వర్క్ మా ఇంటి సైడే
అదే అద కుంటకెల్ అను అద
ఆ అటు సైడే చేస్తున్నారు ఇప్పు వచ్చేట వల్ల పోయేటళని చూస్తాని అటు సైడ్ అంతా నేను బోను
పాములు బానే వత్
ఏ చ నిజ అట్ సైడ్ బా ఉంటాయిలే గాని ఈ మధ్ర కనిపిస్తారు ఎందుకో ఇంట
మొన్న చూసినమ్ నేనును మే అదేనా మొన్ననే చూసినాం పాము
అవునా నాకసలు జొచ్చినా ఎప్పుడు వచ్చిన కనపడుతనే లే చాన్ రోజులు ఐతంది నేటిని చూడక
అత్తమ్మ దగ్గర పోతే అత్తమ్మ ఇక మీ నానమ్మ ఇట్ల ఎత్స్తుంది అట్లా ఎతుంది శాతన అయినా కూడా ఇట్లా వేస్తుంది గలీజ్గా అట్లా వస్తుంది అని చెప్తుంటే అను చూద్దామ అని పైన
ఆ
పోతే పామ్ పోతాంది ఇంట్ల కెళ్ళి
నెన్ అచ్చినపుడు ఎందుకు రావో మరవి ఇవి
మే ఆనటి చెట్టు కాంచి ఇట్ల వొత్ తంది లోపలికి
ఎండాకాలం కదా కొంచెం చెట్లాల నుంచి కూడా బయటికిళ్తే ఇగ లేదన్
ఇప్పుడు ఎల్ ఎలవ్ రా ఎండకు
వెళ్లవుగాని ఈ చెట్లవేలా మంట వస్తే కొంచెం చెట్ల వెళ్ళ నీళ్ళ సడ్ నీళ్ళలు ఎక్కువ పోతాయి కద చల్లగా
ఆ నీళ్లు పోతే ఆ సైడు అరటి చెట్టు దగ్గర నీళ్ళు ఎక్కువ పోతే ఉంటాయా మెట్ట పెడు తెయి మరి
అదే అందుకే అట్లా అ వస్తాయి అంటున్నాను
చీకట్లా ఇట్లా కానకపోతే ఏముంది తకితే
న ఉంటే
చిన్నన్న కి పెళ్ళి ఫిక్స్ అయింది గా
మ చిందన్న పెళ్ళి తెల్వదుగ నాంతంత క్లారిటీ లేదు
మాట్లాడడా
మాట్లా
ఎ మొన్న గొడవా అయిన కాదనుంచి
ఇంతకు ముందే ఎంట మీ అన్నకు సర్జరయిన దగ్గర నుంచి మాట్లాడట్లేదు మీ అన్నతో తక్ కొంతర మాట్లాడతాడు అది కూడా మీ అన్నక మీ అన్న మాట్లాడినాక మాట్లాడండి
ఎందుకు ఏ అమ్మ వాళ్ళతోటి అన్నా మాట్లాడుకుంటున్నా మీరు మీరన్నా మాట్లాడుకు వాలగా పెద్దలు పెద్దళ్లు ఏమనిసుకొని పొరగాళ్ళన్నా మాట్లాడుకోవాలి
నేను కూడా అదే అడుగుతాను నేను మళ్ళా ఆడపిల్లనే కదా తమ్మతో మాట్లాడతారు మళ్ళా
తమ్ముడు ఆయన మళ్ళా మంచినే ఉంటారు
ఆ తమ్ముడు ఆయన మంచిగానే ఉంటాడు కానీ నాతోటే మాట్లాడు నాకే కావచ్చు మర వచ్చే భూమి అంత
మీకే ఇతేస్రా రాశ తడ
కావచ్చు అందుకే నాతోది పోటు పెట్టుకుంటా ఉండు
నాకు తెలదు నిన్న నైట్ ఈయన అంటాడు ఈయన నేను ఫోన్ చేసి మాట్లాడదా అంటే ఏమైందిరా మరి ఎప్పుడు వస్తాన అన్నారు అ అంటే ఈ పదహారు తర్వాత వస్తాన అన్నారు అన్న చెప్తాంట
మాగుడ ఎవరిర రెండు ఫ్యామిలీస్ ఎవరం మాట్లాడట్లేం కదా
ఏ పెద్దలు పెద్దలు ఎన్ని అనుకున్న పొరయలు పొరలు మాట్లాడుకోవాలి
అదే మన మా ఆయన అయినా కూడా మా అన్న అంద లెక్క ఉండనే ఉండడు
కొంచం డిఫరెంట్ ఉంటరా
ఆయన చిన్నప్పటి నుంచి మా ఊర్లో వెలుగదం కాబట్టి ఆయన కల్చర్ అంతా డిఫరెంట్ అయింది
మళ్ళా మీ పిన్ని పిన్న పెద్దమ్మ
మా పెద్దమ్మ
ఆ మల్ల పెద్దమ్ మా అమ్మతో మంచిన మాట్లాడతారు కదా
అతడు కూడా మాట్లాడుతుది మా మా అన్న మాట్లాడలేదంటే సరే అయితే ఆయన ఏదో పెట్టుకున్నా మా నాన్న కూడా మాట్లాడాడు అతడు ఎందుకు మరి మా పెద్ద నాన్న
అయినడి ఎప్పుడు చూడలేదు తెలుసా నేను సరిగ్గా
కాయనీ ఇక అప్పుడు ఎక్కువ హైదరాబాద్ లోనే ఉండదు కా ఈ మధర ఉంటాం ఇంటి దగ్గరనే గానీ
ఆ నను ఇప్పుడు సరిగా చూలేదు కానీ మీ పెద్ద పెద్ద నాన్నని చూసే భయపడ్డా నేను ఒక రోజు
ఏమని
ఏమంది అయి నేను ఇ నుంచి ఇంటి కి పోతాదట డ్రింక్ చేసాడు కదా నార్మల్గా అయితే ఆ. చేసినట్టున్నాడు ఇగ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు ఆ రోజు స్మోక్ చేసాడు కదా
స్మోక్ కూడా చేస్తడు
ఆ ఆ అయితే అనే మంచినే నడతాడు అనుకున్నా నేను
అలా అయన అప్పుడు కింద పడ్డాడు అట్లా కాలు
ఇగ కాల్ బట్టేం నా తెల్వదు
అవును
నేను రోడ్ మీద నడుచకుంటూ పోతాంటే స్మోక్ చేస్తుండు డ్రింక్ చేసి ఉన్నాడు కాలు పట్టేసుకుంటా ఇటు సైడ్ ఇటు సైడ్ వత్తాండు నేను ఇటు సైడే ఉన్నా.
ఆయనికి నడవరాదు అందర్ నే అన్కుంటరు ఒంకర్ ఒంకరా పోతాడిగా ఆయన
నాకు అసలు గోరంగ భయమైంది నేను దెబ్బాకి వెరోటోల ఇంట్లో కురికినా
అయ్య
అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు మళ్ళీ ఏమో నేను భయపడతా అంటే కూడా ఏం చెప్తలేడు.
ఇగ అప్పుడు నువ్వు అంటే మరి నువ్వు అనుకోని
నేనని తెలుసు మళ్ళా నేనని తెలుసు నన్న తకు ముందు ఈ ఇది రీసెంట్ గానే టూ మంత్స్ బ్యాక్
అదేగాని ఆయన అంతా అప్పుడు గుర్తుపట్టినట్టున్నాడు మరి కొంచెం డ్రింక్
ఆ ఇగ అందుకే నేను కూడా ఈ నేను కూడా తర్వాత అడిగినా నాకు ఎందుకో మరి మీ పెద్దాళ్ళ ఎక్కడ అనిపిస్తుంది ఈ ఇట్లా ఉంటాడా ఇట్లా నడతాడు అంటే ఎందుకు ఏమైంది నేన్న ఏమన్నా అన్నా నన్నేం అనలే కానీ గిట్లా వచ్చేసరికి నాకు భయంమయిందంటే ఆ ఇగ కొంచెం తాగినట్టు ఉన్నాడు లే ఆ అన్నాడు ఇగ
ఎనక అంటే ఇంకా ఏజ్ అయిపోయింది ప్లస్ తాగడము ఆ కాళ్ళ నొప్పి ఒకటి అట్లుంది కదా ఇక కొంచెం తాగాంగానే ఆగదు అన్నట్టు అటు ఇటు అటు ఇటు ఇట్ల అయితది.
కానీ ఇగ దాని తర్వాత ఇక ఎప్పుడన్న ఎదనా కూడా ఇగ అదే గుర్తు కొత్తది నాకే నవ్వుతది చీ నేనే అనవసరంగా భయపడుతున్నా అనిపిస్తుంది గానీ
ఏం కాదులే ఇగ అప్పుడు అంటే తెలివనప్పుడు ఎవరమైనా అట్లనే సడన్ గా అనుకుంటాం
భయం అయింది మరి కానీ మళ్ల ఏం చెప్తలేడు మళ్ళీ ఇంటికి పోతే మంచిినే మాట్లాడతాడ్ రా
అదే మాట్లాడతాడ్ ఎ ఎక్కడా మీద ఎక్కువ మాట్లాడడు
ఎప్పుడు వచ్చావ్ రా అంటడు మంచిి నె మాట్లాడతాడు అంతక్ ముందు ఆ డాడీన్ తో కూడా భయమయేది మాట్లాడాలంటే
ప డాడీ అని అంటే డాడి అయితే ఎవ్వరైనా భయపడతారు ఇక
కొన్ని రోజుల్ నుంచి నార్మల్ ఏడగనడ్డ మామయ్య నవ్వుతాండు బాగున్న ఆహా ఎప్పుడొచ్చినరా అంట అంటా నాకన్నా ముందె నేను అడుగుదావా మామయ్య అనగానే అంటాను మావయ్యని
ఇ అ అ డాడీ బా ఫ్రెండ్లీ ఉంటాడు కానీ తెలియని వాళ్ళ అందరూ భయపడతారు చూడానికి అంతే మా ఇంటిని కామని కూడా ఎక్కువ డాడీ ఉంటే రానే రాదు ఇంటికెళ్ళి
అట్లానే ఉండాల మరి చూడ్డం గట్లే ఉండాలరా
ఎన్ అంతే లె ఎం ఇంతకు ముందు ఇ కొ వాళ్ళు వీళ్ళ వచ్చి అమ్మ దగ్గర ముచ్చడి పెెట్టి అది ఒకటి ఇది ఒకటి అప్పుక డాడీకి కోపముచ్చేది అట్ల కూడ అయ అట్ల గొడవలు పెట్టుకునే బదులు భయపడే ఎవరు రాకుంుండ అడు ప్రశాంతంగానే ఉంటది
మీ వదినా హాఫ్ సారీ వేసుకుంటదంటగా మీ ఇంటే వాళ్ళు ఇంటె ఆ కొడుకు బర్డేకి
తెచ్చుకున్నది
తెచ్చుకునేది కుట్టిచుకోవాలి ఇయాళ కుట్టుకుంటదంటగా వాళ్ళ మిషిన్ మీద
అవున తెలవదు అంటే కుట్టుకుంటా అన్నది గాని మరి అప్పుడే వేసుకుంటద అని నాకు తెలియదు
నాక్ ఇందాకనే చెప్తా ఇందాక అటు పోతే కుట్టుకోవాలి అమ్ బ కొడుకు బర్త్డేకి వేసుకోవాలె అంటే నేన్ అన్న మా ఆయన బర్త్డే కేసి వెళ్లిద్దాం అనుకున్నా గాని ఎల్లుండి ఏయాల్సి వస్తుుందింటే ఏదన్న ఒక టె వేసుకో ఎల్లుండి మీ ఆయన బర్త్డే కసుకో కామనేగ
ఉమ్ అంతే కదా ఇప్పుడ్ ఎట్ల గొ ఆ రోజు మాకు మా మామ వాళ్ళది దర్వాజ ఎత్తుడి ఉంది కదా
అసల్ అది లేకపోయిన కూడా ఇప్పుడు ఈ వీళ్ళ ఇంటి ఫంక్షన్ కి ఆమె వేసుకుంటే ఇప్పుడు ఆ లంగమ వే కుంటరే కొంచెం వింతగ చూత్తారు ఊరోళ్ళు
ఆ అవును అట్లనే ఉంటది
చూసేటోళ్ళు ఈ మళ్ళ మన ఇంటి చుట్టుపక్కలనే ఉన్నారు అలాంటోళ్ళు అందరంతా
నిజంగాన స్వారి
ఈ చుట్టుపక్క ఆ ఇప్పుడు ఇ గా వేసుకుంటే ఇప్పుడు ఇత్తర అయినాక గంతుండి లంగ ఒనీ వేసుకున్నదని ఒకటి మళ్ళీ ఇంకొకటి గాలి ఇంట్లో దానికి గీమ్ వేసుకోవాలని ఉందని ఇది ఒకటి ఎందుకంత అవసరమా అది ఏదో మీ ఆయన బర్ బర్డె రోజు నువ్వు వేసుకుంటే కొనుకున్నారు కావచ్చు వాళ్ళు భార్యపడతారు వాళ్ళు ఇష్టం అనుకుంటారు
అంతే లే ఏ కాని మరి మ వాళ్ళు ఏమైన్నా ప్లాన్ చేసుకున్నారా వాళ్ళిద్దరు మాట్లాడుకొని
ఈ పక్కనోళ్ళ దానికి మనం హడావిడి చేయడం
ఇయాల కొంచం బాగ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా
బెస్ట్ ఫ్రెండ్స్ అయినా నాకెందుకో ఆవ కొంచం డిఫరెంట్గా అనిపిత్తది.
ఏవరైనా అట్నే ఉంటరు అంటే ఖాళీగా ఉంటది కావట్టి ఆమెకి ఇదో ఏదో ఒకటి అంటనే ఉంటరు
అంతా సోది మొహాలు ఉన్నారు అయినా మి వదినా వాళ్ళు బ్రత్ క్ దెరువు కోసం సిటీకి వస్తాం అనుకుం
తెల్వదు నాకైతే ఏం చెప్పలే వాళ్ళు ఏదున్నా కొంచం అందరికి తెలిసినంక లాస్ట్ కు తెలుస్తదిలే.
నాతో నిన్ననే అన్నది అయితే నేనేమన్నా కాలేజ్ లో కూడా ఎఫారెస్ట్ వెట్టిరు రెగ్ రెగ్యులర్ గా రావాలంట కాలేజ్ కని నేను అన్నా
వస్తా అన్నదే
అయితే ఓ ఇట్లా మేము నెక్స్ట్ మంత్ బతుకుదెరువు కోసం పోదాం అనుకుంటానం అంటుంది.
ఉమ్ గంతా ఏం లేదు మరి మేబీ ఇప్పుడు సమ్మర్ కదా అక్కడ ఎక్కువ పనులు దొరకవు అని కొన్ని రోజులు ఉంటరేమో మరి.
ఉమ్ ఏ ఏవి పోయి చేసినయన్ని రూమ్ రెంట్లకి తిండికి పెట్టుకొని రావాల అనవసరంగా.
అవు మరి అంతే ఏ ఊర్ల ఉండడానికే పని చేేసుకొని బ్రతకడానికి కష్టం ఉంది సిటీ లో ఎట్లా ఉంటది చెప్పు.
ఈన్న అయితే ఆయన పని పోయినా కూడా పిల్లలని సూ స్కూలు పంపించి ఈవా అసలు ఏదన్న పనికి పోతే బావుండు.
ఉమ్ అవును బానే కానీ పిల్లలు రెగ్యులర్ గా స్కూల్కి పోయేదుంటే ఇగ ఆమెమన్న చూసుకుంటది కానీ వాళ్ళు ఇంటికానే ఉండుడు అ
గదే నేను కూడా అనేది వీళ్ళని ఎందుకు పంపిత్తలే దో ఏమో
వీళ్ళు కరెక్ట్ మంచిగా దసరా వరకు బాగానే పోతరు స్కూల్ కి పిల్లలు కూడా, ఇగ దసరాకి మా మామ వాళ్ళ ఇంటికి పండగకు పోతరు. ఇగ ఏదో ఒక రీజన్ తోటి అటే ఉంటరు, వాళ్ళు ఒక టూ మంత్స్ దాకా దాని తర్వాత, ఇగ ఫీజు కు పైసలు లేదని ఇగ టూ మంత్స్ ఖాళీగా ఉన్నాంక పైసలేడుంటయి ఈ అన్న వచ్చినంక కూడా కొంచం ఇగ పనికి ఓవుడు అటు ఇటు అట్ల అయితది.
పిల్లల్ని వదిలేసి రావాలే.
ఏమో వదిన ఇగా
వాళ్ళు స్కూల్ కు మంచిగా రెగ్యులర్ గా ఓతే ఈమే ఏదన్నా ఒక పని చూసుకుంటే ఎట్లిస్ట్ పని చూసుకోపోయినా ఆవే ఇంట్లో మిషిన్ కుడుతది కాబట్టి ఏదో ఒకటి కుట్టుకున్నా సరిపోద్ది కదా.
అదే మిషీన్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుని అందరి కి కుట్టేటట్టు నేర్చుకుంటే బావుం
మళ్లీ చేస్తా
ఓకే